హలో
హలో ఎలా ఉన్నావ్
నేను బావున్న నువ్వు ఎలా ఉన్నావ్
నేను కూడ బావున్న ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఈ రోజూ యాక్చువల్ గా ఒక ముస్లిం మ్యారేజ్ ఉన్నిందీ అక్కడికి వెళ్లేేసి వచ్చా ఇంకా అక్కడ ఉండే రిచువల్స్ గురించి ఆ జరిగిన రిచువల్స్ గురించి ఆలోచిస్తున్న
అవునా ముస్లిమ్స్ మ్యారేజ్ అంటే ఇంక మెయిన్ బిర్యానీ గుర్తుకొస్తుంది నాకైతే
అవును కానీ ముస్లిం మ్యారేజెస్ లో చాల బ్యూటిఫుల్ కస్టమ్స్ ఉంటయ్ తెలుసా కాని కొని కానీ కొన్ని ట్రెడిషన్స్ రీజియన్ అండ్ ఫ్యామిలీ బట్టి కొంచెం వేరే మారుతా ఉంటయ్ అంతే
ఆమ్ అవును అంతే ఇంగ మ్యారేజ్ అంటే ఇస్లామ్లో చాలా ఇంపార్టెంట్ ఒకేషన్ ఏమో కదా నేను చాలా విన్నా ఇంగా ఇంక కొటేషన్ ఎందో ఉంది పుడితే అహా పుడితే బ్రాహ్మిన్స్ ఇంట్లో పుట్టల్ల చనిపో పోతే ముస్లిమ్స్ ఇంట్లో చనిపోవల్నా అని ఏందో కొటేషన్ విన్నా స్కూల్లో ఉన్నప్పుడు
అవునా కరెక్టే ఏం కల్స్ ఇస్లాం లో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంటే మ్యారేజ్ ని ఒకా సాక్రిట్ బాండ్ గా చూస్తారు
ఊ వునా ఇంక మ్యారేజెస్ ముందు ఫ్యామిలీస్ ని ఒకరికి ఒకరు కలుసు కుంటాడు ఫస్టూ
మ్యారేజ్ అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ కలుసుకోవడమే కదా ఒక టూ ఫ్యామిలీసూ ఏర్పడి ఒకటవుతాయన్మాట
ఊ నువ్ వాళ్ ఫస్ట్ ఫ్యామిలీస్ ఇంట్రొడ్యూస్ అవుతారూ మాట్లాడుకుంటారూ కంపాటబిలిటీ గురించి తీసుకు పస్ చేస్తారూ
ఊ అయినా మ్యారేజ్ అంటే ఫస్ట్ పెద్దోళ్ళ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు చానా ఇంపార్టెంట్
అవును పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ గైడెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ వాల్లా వాళ్ళు ఇచ్చే గైడెన్స్ అయితే చాలా వాల్యూ ఉంటుంది మా లైఫ్ లో
అయినా ముస్లిమ్స్ పెళ్లిళ్ల అంటే ఇంక ప్రిపరేషన్స్ ఇంక ఒక టూ త్రీ మంత్స్ నుంచే స్టార్ట్ చేసే సింటడు చాన బాగ గ్రాండ్ గా చేస్తారు కదా
అవును అంద వాళ్ళ మ్యారేజ్ ప్రిపరేషన్సు బా స్టార్ట్ అయితాయి కదా ఇంట్లో ఫస్ట్ డేట్ డిసైడ్ చేస్తారు మెన్యూ అంట గెస్ట్ అంట ఫుడ్ అరేంజ్మెంట్స్ ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే చెప్పనకర్లా ముస్లిం మ్యారేజెస్ లో
నావును చికెన్ పకోడా అంటా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కబాబ్లూ ఆ ఒక స్వీట్స్ అంటా ఇంగ చా చాన రకాలె అంట్ టయ్
బ్రైడ్ అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఎందుకంటే తనకి చేపిచ్చే షాప్ ఇంగ ఎవ్వరికి చేపీరు అలా చేపిస్తారు షాపింగ్ బ్రైడ్ కి
ఊ అవును అసలూ వీళ్లూ బ్రైట్ సైడ్ వాళ్ళయి తె బోకుల్ తో సహా బోకులూ బట్టలూ చెప్పలూ ఇంట్లో ఏమేమి ఉంటాయి బెడ్స్ అంటా టీ పయ్ అల్మారి దీవాని ఈ వన్ తే ఇచ్చి పంపిస్సారు
కానీ కొంతమంది తీసుకో కొంతమంది వాళ్ళు వాళ్ళ ఇష్టంగా ఇచ్చి పంపిస్తారు
ఉ అవును కానీ మనం ఇచ్చేది ఇవ్వాల కదా
అది నిజమే ఇంకా గ్రూమ్ కూడా వెడ్డింగ్ డ్రెస్ ప్రిపేర్ చేసుకుంటాడు
గ్రూమ్ కదొకటి లే పనిండేది ఏముంటుంది పాపం
అవును కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు షాపింగ్ ఎంజాయ్ చేస్తారు
అ పెళ్ళికొడుకు అంటే ఇంక ముందు నుంచే కష్టపడాలి ఏమంటే ఒక మంచి ల్యాండ్ అన్నది తీసుకొని పెట్టాలి ఒక జాబ్ అన్నా ఉండాలి ఇక్కడ ఊరికనే ఇచ్చేారు కదా
అవును అది నిజమే అది గ్రూపు కి చాన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి
మ్ దాని తర్వాతే పెళ్లిి ఫిక్స్ అయితుంది
ఇంకా మెహందీ ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళు
మ్ అవును ఇంకా వచ్చి అందరు ఫస్ట్ మెయిన్ కలిసిష షాపింగ్ చేసు కుంటారు ఫ్యామిలీ మెంబర్స్ బ్రైడ్ ఒకటే కాదు కదా అందరు కలిసి షాపింగ్ చేస్తారు దాని తర్వాత ఫంక్షన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి
అదే ఫస్ట్ మెహందిీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ బ్రైడ్ అయి అ హ్యాండ్స్ కంటా లెగ్స్ కంటా ఫుల్ మెహందీ అప్లై చేస్తుంది
మ్ అవును అసలు కొన్ని ప్లేసెస్ లో క్లోజ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మెహంది పెట్టుకుంటారు
అవును ఇంకా దాని తర్వాత సంగీత్ అనేది నాకు తెలిసి చాలా మంది ముస్లిమ్స్ ఈ సాంగ్స్ అండ్ సెలబ్రేషన్స్ ఐ మీన్ సాంగ్స్ డ్యాన్స్ సెలబ్రేషన్స్ అవాయిడ్ చేస్తారు ఇం కొంతమంది అయితే సాంగ్స్ అండ్ డ్యాన్స్ సెలబ్రేషన్స్ పెట్టుకుంటారు
నాన్ ఆల్మోస్ట్ ఆల్ అంటే కొంచెం ఎక్కువగా ఇస్లామ్ తెలిసిన వాళ్ళయి అే అవాయిడ్ చేస్తారు ఇంగ మనకేం లేని ఉండే వాళ్ళు ఇంగ సాంగ్స్ డ్యాన్సెస్ పెట్ ట్టుకుంటారు నేను ఒకసారి పెళ్ళికి డాన్స్ చేసిన ఎంత రిగ్రెట్ ఫీలింగ్ ఉందో తెలుసా నాకు ఇప్పటికీ
హు మ్ అది మేము తెలియకుండా చేసేస్తే ఇంకా ఏం చేయలేంలే
నాకు అసలు చెయ్యాలనే లేదు నేనుప్పటికిీ కొంచెం డీప్గా ఉంటే అప్పుడు ఇస్లామ్స్లో అ ఇప్పుడు అయ్యో నేను అందరి ముందట డ్యాన్స్ చేసినానే అనిపిస్తుంది
హుమ్ ఇంకా వెడ్డింగ్ డే రోజు అయితే బ్రైట్ చాలా బ్యూటిఫుల్ గా రెడీ అవుతుంది కదా
మ్మ్ హు అవును మే మేకప్ వేయకపోతే మంచిగానే ఉంటుంది మేకప్ వేస్తే ఇంగ చుళ్లెం అసల్
మ్ అది నిజమే కానీ వాళ్ళకి ఆ బ్యూటీనెస్ అనేది వచ్చేస్తుంది నేను చాలా గమనించాను ఒక ప్రైడ్ అంటేనే తన ఫేస్ లో వేరేల్ లెవెల్లో ఉంటుంది ఇంకా కల కలడి పోతా ఉంటుంది ఫేస్ అంతా
అవును అంటే మన సైడ్ ఏమంతగా మేకప్ యూస్ వెలే అసలు బయట చూస్తే అబ్బ తెల్లగా పౌడరు ఆ ఫౌండేషన్ అసలు సింకే అవ్వదు ఆ బాడీకిి ఆ ఫేస్ కి అట్లా ఉంటుంది
అవును మ్యారేజ్ సెరమనీ లో ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే నిక్క కదా
మ్ అవును అంటే అదొక అగ్రిమెంట్ లాగా
అవును మ్యారేజ్ ని ఒక ఫార్మల్ వే లో కంప్లీట్ చేసేదాన్ని నీకు అంటారు అండ్ నెస్ కూడా ఉంటుంది దాంట్లో
మ్ అవును అది చనా ఇంపార్టెంట్ లే ఇంగ ఇంకా మెహర్ అంటే ఒక గ్రూమ్ బ్రైట్ కి ఇవ్వడం అని ఆ. గ్రీయ్యి గిఫ్ట్ ఆర్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ అ దాని అంటారేమో.
అవునది మ్యారేజ్ కాంట్రాక్ట్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ దాని తర్వాత ఇంకా మ్యారేజ్ అయిపో తుంది ఇంకా ఫ్యామిలీస్ అందరు కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. అందరూ ప్రేయర్ స్టార్ చేస్తారు
ఇంగా దాని తర్వాత ఇంగా నిగా అయిపోయిన తర్వాత అందరు దూసుకెళ్తారు ఫుడ్ కి
అయ్యో ఫుడ్ గురించి చెప్ప నా. కలా ఫస్ట్ ఇంకా స్టార్ట్ అయ్యేది డిషెస్. మారుతా ఉంటాయి అక్కడ వాళ్ళు పెడతా ఉంటే బిర్యానీ అంట స్వీట్ అంట డెజర్ట్స్ అంటా చికెన్ ఐ. ఐటమ్స్ మటన్ ఐటమ్స్ ఫిష్ ఐటమ్స్ చెప్పలేం పో
హ్మ్మ్ అవును ప్రాన్స్ కూడా అసలు ఏంటివి వదల్రు
అవును ఇంకా బయట వాళ్ళు పెట్టేది. లైక్ క్యాండీ ఫ్లవర్స్ పాప్ కార్న్ ఫ్రూట్స్ ఇది కూడా కొంచము బాగుంట ఉంటుంది గదా మ్యారేజ్ టైమ్ లో
చాలా ఫేమస్ అయితనాయి తెలుసా గులాబ్ జాముూన్ అంటా రస్గుల్లా పాని. పూడి ఒక్కొక్క స్టాల్ లాగా పెట్టేసున్నారు ఈ మధ్య కాలంలో.
అవును కానీ అదే గదా ఫన్ మెమోరీ అని చెప్పచ్చు కదా మేము.
హ్మ్మ్ అవును అందరూ కలిసి మీల్స్ ఎంజాయ్ చేస్తూ తింటారు ఆ టైంలో మంచిగా ఉంటుంది. కానీ నాకైతే ఎప్పుడైనా ఇట్లా పెళ్ళిళ్ళకి వెళ్ళను అనుకో అక్కడ ఫుడ్డే దిగదు. తెలుసా మా అమ్మ లాగా
అయ్యో చాలా మంది కలానే ముంద్. వెళ్ళిన ముందు అయ్యో వెళ్తాం తింటాం తినేస్తాం అని చెప్పి చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు కానీ. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు తినబుద్దే కాదు అ
నాను మళ్ళ ఇంటికి వచ్చి నెక్స్ట్ డే రిగ్రెట్ ఫీలింగ్ అవుతాయ్యో కొంచెంమన్నా. తినిండే బాగుండే అని.
అవును అది నిజమే ఇంకా మేమ్మక్కడికి. వెళ్తే వీడియోస్ మెమోరీస్ ఫొటోస్ ఎన్ని క్యాప్చర్ చేస్తాం గదా
అవును అసలు చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ క్యాప్ట క్యాప్చర్ చేస్తాం.
అండ్ రూమ్ కి బ్రైట్ కి వచ్చి గిఫ్ట్స్ ఏమ్మా ఎన్నీ వస్తాయి వాళ్ళకి
ఉమ్మ్ అవును గిఫ్ట్స్ అంటా ఇంకా ఏంటివి అవి రిలేటివ్స్ని అందరూ కంగ్రాచ్యులేట్. చేస్తా ఉంటారు షేక్ హ్యాండ్ ఇచ్చేకి వాళ్ళు అలిసి. పోతా ఉంటాడు పాపం.
వాళ్ళు డెకరేషన్ కూడా బాగా చేస్తారు.
హ్మ్మ్ అవును చాలా మంచిగా చేస్తారంటా ఇంకా చ్చి ఫ్లవర్స్ లైట్స్ మంచిగా ఉంటాయి అన్నీ అక్కడ. అవన్నీ యూస్
వెడ్డింగ్ హాల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది.
హ్మ్మ్ అవును ఇంగా ఫోటోగ్రఫీ కోసం ఇంకా స్పెషల్ స్టేజ్ కూడా ప్రిపేర్ చేస్తారు.
అవును ఇంకా బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరు కలిసి ఫ్యామిలీ తో పిక్స్ తీసుకోవాలి కదా
ఉమ్మ్ అవును అసలు పక్కన పక్కనే పెట్టరేమో కదా ఈ మ్యారేజెస్ లో గ్రూమ్ని బ్రైడ్ని
అవును ఎందుకంటే నిఖా అయిపోయిన తర్వాత కూడా పట్టారు వాళ్ళు నెక్స్ట్ డే రిసెప్షన్ చేస్తారు కదా ఐ మీన్ గ్రూమ్ సైడ్ వాళ్ళు ఆ రోజే వాళ్ళని కల్పిస్తారు
ఉ అవును నేను చూసా చాలా మ్యారేజెస్ లో అన్ని మ్యారేజెస్ లో ఇట్లే జరుగుతుంది
అసలు తమిళనాడు సైడ్ అయితే నిఖా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి కలవనీరు అంటే ఇంకా చాలా మ్యారేజెస్ లో చూ నిఖా అయిపోతానే వెంటనే ఇంకా ఫుడ్ ఇద్దరు కలిసే తింటారు అలా ఉంటుంది కానీ ఆ సైడ్ అయితే ఎంత రెస్ట్రిక్షన్ అంటే ఓకే ఈ రోజు నిఖా అయిపోయినా కూడా పర్వాలేదు టుమారోనే కలిసి తినండి అని చెప్తారు వాళ్ళు
అయ్యో ఎందుకే ఇప్పుడు ఆఫిషియల్గా అయిపోయినారు కదా హస్బెండ్ అండ్ వై ఫ్
కానీ వాళ్ళ సైడ్ అలానే ఉంటాయి అదే కొన్ని కొన్ని డిఫరెంట్ కల్చర్స్ కొన్ని కొన్ని డిఫరెంట్ స్టేట్స్ అలాగద
ఉమ్మ్
చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినావు ఇప్పుడు టైం అవుతుంది పనుకునేకి నేను మళ్ళ కాల్ చేస్తా ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు
సరే అయితే బాయ్
బాయ్